హలో హాయ్ అండి బాగున్నారా రండి
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ మేము కూడా చాలా బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
వంట చేస్తున్నానండి ప్రజెంట్ ఇప్పుడు వంట టైం అవుతాంది కదా లంచ్ టైమ్ అయితే ఇంకా వండుతాను అవును మీరు పట్టణాలలో ఉంటారా గ్రామాల్లో ఉంటారండి
పాట్నాలండి
ఆహో పట్టణంలో ఎలా ఉంటందండి ఎటనా పండగలకు పిక్నిక్లకు ఫంక్షన్లకు వెళ్తారాండి మీరు
ద సమ క్క జాతర అని వెళ్ళినామండి
ఎలా ఉంటదండి మళ్ళ జాతర గురించి కొంచెం
అ అయితే మా సమ్మక జాతర జనవరిలో జరుగుతుంది కదా అండి అప్పుడు మేము ఇక అంద అవును ఇ సారీ జనవరి ఎప్పుడైనా ఫిబ్రవరి వచ్చేది కానీ ఈసారి జనవరిలో వచ్చింది ఇగ అందరం కలిసి ఒక ఒక మూడు రోజులు అట్లా వెళ్తే కొంచెం గ్రామాలు ఉన్నట్టుంటది తల్లుల దగ్గర జాతర చేసుకున్నట్టు ఎంజాయ్ చేసినట్టుంటది అనుకొని ఆ రోజు పొద్దున్న లేసి స్నానాలు గిట్ల అందరం చేయాలి చేసి తయారయినాము కొంచెం మాకు దూరం కాబట్టి అ ఒకటి ఒక ఆటో ఒకటి ఇట్లా పిలుచుకున్నాం ఇట్లా అంటే మేము అంటే మేము ఒక్కరిమే కాదు మేము ఇగ మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు
అందరి కలిసే వెళ్తారండి
ఆ అందరు కలిసేనండి అందరం కలిసి ఒక పది మంది దాకా పది పన్నెండు మంది దాంక రెడీ అవుతాం ఇంక అందుకని పొద్దున్నే లేవాలి కదా ఇంతమంది స్నానాలు చేయాలంటే ఓ నాలుగు గంటల అట్లా లేసి ఆరున్నర ఏడు గంటల వరకు రెడీ కావాలి రెండు వెహికల్స్ పిలుసుకుంటే ఆ వాళ్ళు బస్ స్టాండ్ దక బస్కే పోతామండి ఇట్లా పర్సనల్ వెహికల్స్ కాకుండా బస్కే
ఆ బస్సు అంటే ఆర్టీసీ బస్సు లో వెళ్తారా అండి మీరు
అంతే అర్టిసి బస్ అలలా ఎక్కడానికి ఫస్ట్ క్ట్ బస్ స్టాండ్ పోవాలంటే కొంచెం బస్టాండ్ దూరం కాబట్టి ఆ రెండు ఆటోలు వస్తే షే ఆటోలు వస్తే అందులో ఎక్కినాం లగేజ్ అంతా ఇక తినడానికి కూడా ఏమన్నా చేసుకని పోవాలి కదా అటుకులు పూరీలు
తినుగండారా పట్టుకొని పోతారు అక్కడ మరిండి మీరు
అంటే వంట అంట అక్కడ వేసుకుందాం ఇట్లా తెల్లలకు మొక్కులు అప్పు అయిపోయినాక మనం కోళ్ళం కోసుకుంటం కబ్బటి మూ వంట ఆడ చేసుకున్నాం అన్నటు ఇక్కడ ఓన్లీ టిఫన్ స్నాక్స్ మాట్లాడవి అటుకులు పూరీలు మన టైం పాస్ మురుకు ఫలో అట్లాంటివి చేసుకుంటాం చేసుకొని ఒక పంగా ఆటో ఎక్కిక్కంచి అన్నిీ లగేజ్ అన్నన్ని ప్యాక్ చేసుకొని ఆటో ఎక్కి బస్ స్టాండ్ పోవడానికి మాకు ఒక అర్ధగంట పడుతదండి ఆ అర్ధగంట తర్వాత బస్ ఆ అరగంట పడుతారే కొంచెం దూరం కదా అండి మాకు బస్టాండు ఇది మేమంటే మరీ అంటే సి ఇటిలో ఉండము మరిీ పల్లటూళ్ళ ఉండము కొంచెం బాడళ ఉంటాం కాబట్టి మినిమం అర్ధగట పడుతది అక ఎక్కనాంగా బస్సల కోసం చూడాలి బస్సులు ఉన్నాయి గాని ఇ జనాల రస్తాకు ఎక్కువసేపు నిల్చోవడం వే అతే వెయిట్ చేస్తేనే ఒక గంటకు ఒక బస్సు లెక్క వచ్చింది
సమ్మక్క జాతర అంటేనే బస్సులలా బాగా రష్ ఉంటది పబ్లిక్
ఆ రష్ ఉన్న కూడా సీట్లా మంద కూర్చోబెడతారు మనకి ఎక్కవ ఎక్కేందుకు ఎక్కని ఇస్తారు ఎక్కన ఇయ్యారు కదా అట్లా కొంచెం టైం పట్టింది మాకు బస్ ఎక్కడానికి ఇక బస్ ఎక్కినామ అంటే అందరం పిల్లలం మేము పెద్దోళ్ళుం అందరం ఎక్కి ఆడిపోడానికి మాకుక మూడు గంటలు అట్లా పడతది మూడు మూడు గంటల అలా పడతది
సమ్మక్క జాతర అంటే అంత ఊరుూరుకు గద్దెల్లాగా ఉంటాను కదా మరి మీరు ఎక్కడికి
అంటే ఇక మేము మొదటికే పోతాంమండి మేడారంకే పోతాము సలవాయి దగ్గర ఉంటది ఆ మధ్యలో ఆ మేళారం పోతాం మధ్యలో గట్ట మా తల్లి అనే వస్తది అక్కడ బస్సు ఆపుతారు
ఎందుకు ఆపుతారంండి అట్లా అక్కడ గట్ట
ఇక ఘట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టు కొని ఇంకా ముందుకు పోవాలని ఒక ఆచారం ఉన్నది అందుకని అక్కడ ఆకి అక్కడ తల్లులకు ఆడ కూడా రెండు గద్దలు ఉంటాయి సమ్మక గద్ద సారక గద్ద అని ఆడ మొకుకోని ఆవి కూడా సమ క్క గద్దెలే ఆడ పసుపు కుంకుమ అన్ని చల్లి ఆడతల్లి ఇక్కడ కొబ్బరికాయ ఈ అతల్లి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎంతైనా అక్కడ ఒక అర్ధ గంట పావు గంట బస్సు ఆగుతది కాబట్టి మనం తెచ్చుకునేవి కూడా ఏమైన్నా పిల్లలు ఆకలైతది అంటారు కదా అవి తిని మళ్ళా బస్సు ఎక్కి కూర్చున్నాంక మళ్ళా అక్కడ నుంచి ఒక గంటన్నర అట్లా పడుతది గంట పడుతది అండి ఆయా లోపలికి వెళ్ళాలి కదా సలవాయ్ కాడ నుంచి పోయినాంక లోపలికి క్రాస్ అయ్యి మేడారం లోపలికి పోవాలి రూట్లు కూడా ఈ పోలీసోళ్ళు ఏం చేస్తారంటే ఇగ కొంచెం పోనీకి ఒక రూట్ రానీకి ఒక రూట్ అని పెడతారు కదా ట్రాఫిక్ జాం ఉంటది ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా టైం పడుతాది ఆ ఇగ ట్రాఫిక్ జాం లో ప ఉన్నాము అంటే మనకు టైం చెప్పలేము ఇంకెక్కువనే పడుతుది ఆ టైం వరకు మెల్లగ పోయిన తర్వాత అక్కడ బ దిగినాంక లగేజీలు పట్టుకొని రెండు కిలోమీటర్లు నడవాలి ఎందుకంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే మనకు బస్సులు ఆగుతాయి
ఎందుకు అట్లా ఆగుతాయి
గా పబ్లిక్ బాగుంటారు క్లౌడ్ ఉంటది కాబట్టి బస్ స్సులు లోపల తిరగనీనికి ఉండదు అని బస్ స్టాండ్ లో ఒక పక్క ఊరు ప క్కకు ఊరు చివరకు పెడతారు ఓ రెండు కిలోమీటర్లు అవు
మీరు జాతర టైమ్ లో పోతారా ముందు కూడా వెళ్తారా కొందరు ముం లు కూడా వెళ్ళి అస్తాంన్లు అన్నట్
ఆ ముందు కూడా పోతారు కానీ జాతర టైమ్ లో పో ట్లా మంచిగా అనిపిస్తా అని మేం జాతర టైం లో పోయినాం కాబట్టి ఇట్లా జనాలు ఎక్కువున్నారని చెప్తున్నానండి ఇగా అక్కడ దిగినంక అక్కనించి ఇక నవ్ రెండు కిలోమీటర్లు ఆడుతూ పాడుతూ నడుచుకుంటా పోతారు కొంతమంది ఆ టో తీసుకొని అయినా పోతారు మళ్ళా సేమ్ ఆటో తీసుకొన్ని
ఆటోలు ఉంటాయన్నట్టు గద్దెల వరకు
గద్దెల వరకు ఉండవాండి, మన కేవలం ఇక్కడ మన ఆడ ఉండడానికి గుడిసెలు అని కొంచెం కిరాణలు లెక్కిస్తారు. చీరలు క డేరలు వేసి కిరాయిలుకి ఇస్తారు వాటి కోసం పోవాల కాబట్టి ఆటో ఎక్క ఒక ఆడ దింపుతారు అక్కడ మనం చూసుకోవాలి ఏ డైరాలు ఏతగక్కిస్తారు ఏం కత అనేది కానీ ఫుల్ పబ్లిక్ వల్ల డేరాలు దొరకడం కష్టంమైతుందండి
మీకు దొరికందా అండి మరి
అ దొరికిందనికి తిరగగా తిరగగా ఒక కాడ దొరికింది, ఒక్కొక్కటి ఐదు వందలు అట్లా ఛార్జ్ చేస్తారు, ఒక డేరాకు అ ఇచ్చి అందులో లాగేజ్ పెట్టుకొని, ఇగ జంపన బావుకు పోదాం అన్నట్టు అన్ని బట్టలు తీసుకోవాలి కదా జంపన బావులో మూతగా తడి బట్టలు అయితయి, మళ్ళీ అందరం పొడి బట్టలు వేసుకోవాలి కదా అని వేసుకునే బట్టలు ఏమిన్నాయని ఒక కవర్లు వేసుకొని ఈ అక్కనేది జంపనబావుకు నడుచుకుంటూనే పోవాల్నే ఏపోతా అంటే దానిలో అన్ని షాప్స్ ఉంటాయి, కోళ్ళ షాప్స్ ఉంటాయి, ఆ తినేటి మన పిల్లలు ఆడుకునేటి అన్ని షాప్స్ ఉంటా అంటే
ఆట వస్తువులు ఆట వస్తువులు బొమ్మలు అన్ని రకరక
ఆ రకరకలు అన్నీ ఉంటాయి అవి చూసుకొని ఎల్ ఎ వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉంటా అంటే ఇక జంపన బాగా వస్తది అక్కడికి వెళ్ళినక ఆ తల్లిలా కొబ్బరికాయ ఇట్లా గ కట్టుకొని పసుపుకుంకుమ వేసుకొని ఆ ఇంకా స్నానాలు చేస్తా ఉంటారు
వాగులా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి ఇగ
ఆ అ మునిగిస్థానాలు చేస్ బ ఉంటారు ఆడుతా ఉంటారు అక్కడ ఎంజాయ్మెంట్ అక్కడనే ఉంటది పిల్లలు పెద్దలు అందరూ
స్విమ్మింగ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు
అవును ఫొటోస్ దిగుత అంటరు అడ ఏందంటే ఫోటోగ్రఫర్స్ కూడా ఉంటరు మనకి ఇగ ఫొటోస్ దింపి అప్పడిది అప్పుడు కా ఫొటో ఇస్తా అంటరు అదొక మనకి వెంటనే ఇస్త మెమోరీ లెక్క ఉంటది కానీ ఆ జనంల మనం తప్పిపోయినా తప్పిపోతాం అన్నమాట అందరం ఒక్క కాడు ఉండి చేసుకోవడం బెటరు ఎందుకంటే అంతా ఒక ఎటు చూసినా ఒక త ఒకలానే కనవడతాంటది
చీమాల పొట్టా లే
ఆ అవును ఎటు జుషిన ఒకలాగనే కనబడతది కాబట్టి ఇగ ఒక దేనికోసమైనా ఒక అడుగు అటు ఇటు ఏషిన కూడా మిస్ అయ్యి తప్పిపోతా అంటారు కాని ఇగా కొంచెం మనం ఎక్కడ ఉంటానుం ఏం కతా అనేది ఐడియాతో నీ మనం వస్తాంటే కొన్ని షాప్స్ కనబడతాంటాయి కదా ఆహా ఈ షాప్ మనకి ఇక్కడ ఎదురైంది అట్లా కొంచెం మనం గుర్తు పెట్టుకొని పోతనే మనం ఉన్న స్థావరం గూడారనికి
ఆ మీరు డా డేరా మీరు
ఆ మేము ఉన్నా గుడిస లా రాగలదు అట్లా మిస్ అయిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట అందుకనే చెప్తున్నా
వచ్చిన తర్వాత మరి ఏం చేస్తారండి వాగుకు పోయి స్నానం చేసి వచ్చిన తర్వాత
తడిబట్టలు ఇప్పి పొడిబట్టలు కట్టుకొని ఆ మనకి దర్శ దర్శనానికి పోవాలే అనుకుంటనేమో దర్శనానికి పోతాం కానీ ఆ టైంకి మ్యా దర్శనానికి పోలేక ఆ మగవాళ్ళు ఉంటరు కదా వాళ్ళు ఏం చేస్తారంటే కోళ్ళను కోసుకస్తారు తల్లికోకటి పిల్లకొకటని
దండం బెట్టి
కోళ్ళను కోసుకతే వంటలు చేసుకుంటామండి ఫస్ట్ ఇగ
ఆ
కొంటాం బగారన్నము చికెను అన్నీ ఇవన్నీ వండుకొని అందరం పెట్టుకొని ఇ తెచ్చుకున్న పూరీలు అయినా ఇవైనా అన్ని ఇగ స్ప్రైట్లు థమ్స అప్లు అన్ని పోసుకొని తాకుం తాగి తిని ఇక అట్లా పిల్లలతో కొంచెం బయటకి వచ్చినది వేరే ఉంటది దర్శనానికి అప్పుడే పోము దర్శనానికి తిన్న తర్వాత చేసినంక సాయంత్రానిక మన ఎప్పుడు రష్ లేకపోతే అప్పుడు పోదామన్న ఒక ఆలోచనతో ఉండి ఫస్టు ఫుడే ప్రిపేర్ చేసుకుంటాం
ఇక విందు వినోదాలు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితది ఇగ సమ్మక్క
వచ్చే రోజు అయితే బుధ గురువారం బుధవారము సారక్క వస్తదని అంటారు ఆ సాయంత్రం వచ్చే ముందు కొంచెం జనాలు ఏం చెత్తారంటే తల్లి వచ్చినాక పోతామని జనాలు ఉండరు దర్శనానికి ఇంగ ఆ టైంల లైను గు పోతాం అన్నమాట ఇంత బంగారం అంటే బెల్లం అంటే బంగారం అంటరు సమ్మక తల్లికి
బంగారంగా భావిస్తారు అమ్మ వార్లకు
కుంకుమ పట్టుకొని ఇంకా తల్లికి చీర ఓడి బియ్యము కొబ్బరికాయలు ఇంకా ఎవరెవరు ఏం మొక్కుకుంటే అన్ని ఇళ్లు కావాలనుకునోళ్ళు ఇల్లు
ఏమేమి కోరికలు కోరుకుంటా నా అన్ని రకాల
ఉన్నయి అన్ని కొని పోతారు తల్లిగద్ద కాడికి ఇక లైన్ లో పడిపోతే జనం ఉంటే లైన్ బాగా సేపు అవుతుందిండి ఇక మెల్లగా లైన్ పడుకుంటూ పడుకుంట పోతే సారక్క తల్లి గద్ద వస్తుంది ఆ తల్లికి మొక్కి పసుపుకు మేచి బంగారం పెట్టి బడి బియ్యం పోయాలి అమ్మకు జాకర ముక్క వరిచి చీర పెట్టి ఒడి బియ్యం పోస్తూ ఉంటాం ఒక ఐదు సార్ల ఇక మనం మొక్కులు ఏమైన్నా ఉంటే అవి కూడా అప్పయిపోతాం కాసుల రూపంలో అయినా వస్తువు రూపంలోనయినా
వెండి బ రూపంలో కూడా ఇస్తారు కదండి
కుంకుమార్ నళ అమ్మ ఎక్కువ బరి రూపంలో ఉంటని కుంకుమరి నీళ్లు చేస్తా ఉంటారు అవి కాయలు కొట్టి తల్లి మమ్మనించిగా చూడండి అందరిని ఊరంతా మంచిగా చూడ అని చెప్పి మేకుతాం వస్తామండి
సరేనండి అట్లా దర్శనం చేసుకుంటారు మన కోరికలు అమ్మవారు తీరుస్తారు వస్తుది అనే నమ్మకం తోటి మనము జా సక మేడారంం జా ఆతరక వెళ్లి ఫస్ట్ త సరేనండి అ మీరు అలా పోయచ్చరా చాలా సంతోషం నాకు చెప్తానటే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదం అండి
ధన్యవాదాలు